హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బానే ఉన్నామండి మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నాం
అవునా చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏ ఖాళీనే ఉన్నామండి గాలి వస్తుంది బాగా మా దగ్గర
అవునా
వర్షం పడితే సూచనలు ఉన్నాయి మరి కరెంట్ పోతదమో అని చూస్తున్నామండి
అవునా
అవునండి ఇవా ఈ రోజ అయితే బాగా వేడైందండి కరెంట్ పోకట అచ్చుడు విపరీతమైన వేడైంది ఇవాళ
అవు ఇప్పుడు మూర్ఖశీల మార్గం కదా అందుకే వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి
అవునండి వేడయితే బాగాయితాందండి వర్షం అయితే పడతలేదు మా ఊళ్ళో
అవునా
అవునండి
ఇంకా
ఏం చేస్తున్నరాండి ఇంక మీరు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాము
అవునా
ఉ
ఏమైనా పండుగలు చేసుకున్నారాండి ఈ మధ్య
ఈ మధ్య అంటే మొన్ననే దుర్గమ్మ కేసుకున్నాము ఆఖిలి దేవరకేసుకున్నాం ఈ దేవుళ్ళకే చేసుకునుడయితుంది ఈ వీక్ లో మ్
దుర్గామ్మ అంటే ఎలా చేస్తారండి
దుర్గమ్మ అంటే దుర్గమ్మ అంటే ఇ ఇంట్లనే ఉంటది
ఆహా ఇంటి దేవుడా మీకు
మ్
మ్ హు
ఇంట్లనే ఉంటది కాబట్టి ఆమెను ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాం మేము
అవునా
మ్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సంవత్సరం చేసుకున్నాం
మ్ హు
దుర్గమ్మ అంటే వాళ్ళు ఆమెను కొలువడానికి ఇట్ల దుబ్బులోళ్ళస్తారు
దుబ్బులోల్లస్
మ్ సాయంత్రం నైట్ వస్తారు సాయంత్రం ఐదు గంట్ల కట్లా వస్తారు
అవునా
మ్ వచ్చి నైట్ పుట్ట బంగారం కాడికి పోవుడు
మ్
అందరి ఇంటి ఇంటి చుట్టుపక్కల అందరినీ పిలిచి
ఆ
రమ్మాని ఆలాందరిని రమ్మని
ఆ
మ్ పుట్ట బంగారం కాడికి పోతారు మళ్ళా గద్దె కొ కొత్త గద్ ఆ కొత్త గద్దె ఏసుడు దేవునికి
అవునా
మ్ నైట్ అంతా ఆమెను ఇట్లా పూజిస్తూనే ఉంటరు పాటలు పాడుకుంట భజన వేసుకుంటా కొలుస్తారు దుర్గమ్మను మ్ ఆమె పుట్టినప్పటినుంచెల్లి ఆమె అన్ని ఆమె చే త్రంతా వాళ్ళు చదువుతారన్నట్
అవునా
డోల్ వాయించుకుంటా చదువుతరళ్ళు
ఆహా
మ్ దానికి మీము ఇట్ల గద్దె అనేది ఇస్తారు విగ్రహం దేవున్ది పట్నం ఎస్ స్తారు అవన్నీ అవిటికి సంబంధించినవి మన అన్నీ అక్కడ ఉండి అందించుకుంటా వాళ్ళు అడిగినయి ఇచ్చుకుంటా ఉండాలే మేకను మేకను కూడా కోస్తారండి ఆ దేవునికి దుర్గమ్మకి మ్ నైట్ అంతా అదే పట్నం ఎసుడు దేవుని గద్దేసుడు ఆమెను కోలుసుకుంటా పాటలు పాడుకుంటా భజన చేసుకుంటా
ఆహ అవునా
ఉహ్
ఉహు
తెల్లవారే ఐదింటికల్లా మేకను గోస్తారు జడితవట్టడు ఉమ్ ఇంట్లో వాళ్లందరూ ఉప
అండి
ఈ పడతారు ఏ మొక్కులు ఏవి లేకపోతే తొందరనే ఇస్తది ఏమన్నా కొంచెం ఏమన్నా వేరే దేవుళ్ళు ఇంకా వేరే ఉంటాయి కదా ఇంటి దేవుళ్ళు
ఉమ్
అన్నిటికి మంచిగా కొబ్బరికాయలు కొట్టుకొని పొద్దున్నే అవన్నీ చేసుకోవాలి మనం మిగిలిన దేవుళ్ళు మల్లన్న దేవుడు ఇవన్నీ ఉంటాయి కదండి మనకు పోచమ్మ ఇవన్నీ
ఆ
అవన్నిటికి కొబ్బరికాయలు కొట్టి ప్రోద్దున్నే అవన్నిటికి దీపాలు ముట్టించి పూజలు చేస్తారు కదా
అవునా
అవు అన్ని దేవుళ్ళలకు అన్ని మంచిగా చేసుకుంటే ఇస్తది ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉండి ఏమన్నా ఉంటే కొంచెం లేట్ చేస్తది మనం ఏ దేవునికి అన్న కొన్ని చేయకుండా ఉన్నా
ఆహా
అట్లా కొంచెం టైం పడతది
అవునా
ఉమ్ మాది తొందరనే ఇచ్చిందండి ఇక్కడ ఉమ్ పొద్దున్నే అన్ని దేవుళ్ళకి చేశిరూ కాబట్టి కొందరినే ఇచ్చింది లేట్ ఏమి అవ్వాలే ఒక అరగంటలా ఇచ్చేసింది అది
ఉహు ఇంకేం చేస్తారండి అంతేనండి
ఆ పొద్దున్న ఇగా దాన్ని కట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు దాంతోటె దానికి ఒక కార్యం అనేది తీసి
ఉహు
తనే కడుపులది తీసి కార్యం తీసి
ఉహు
ఓ ఉపారండిక్కద దాంతోటే ఒకపొదు ఇడవాలే మనం ఉపవాసం ఉంటాము ఆ రోజంతా
అవునా
ఉ పొద్దుగా తెల్లవరంగా మగం కడుక్కొని దాంతోటే ఒక పొద్దు ఇడవాలి ఉహు తర్వాత చాకలైన దాన్ని కడిగేసి
ఉ
ఇగ పొద్దున్న మళ్ళ వంటలు స్టార్ట్ చేస్తారండి వంటలు స్టార్ట్ చేసి మళ్ళ అందరినీ చుట్టాలనో ఇంటి పక్కోళ్లను అల్లు ఈళ్లను పిలుస్తారు
అవునా
మా దగ్గర అయితే
ఉహు
అందరిని పిలిచి వాళ్ళకి భోజనాలు పెడతరు, వంటలు పొద్దున్నే ఆడావిడి అందరు రెడీ అయి.
హు హ్ అవునా
వంటలు చేసి అందరిని రమ్మని అందరికి భోజనాలు పెడతారు
హ్
ఇలా ఊళ్ళో కదా పది మంది కన్నా చెయ్యి గడిగించుకోవాలి పుణ్యం అని పది మందికి భోజనాలు పెడతరు ఇక్కడ
ఆహా ఊళ్ళో మరి అందరు వస్తారా అండి భోజనానికి
చెప్ప మనన్ మనం చెప్పిన వాళ్ళు అందరు వస్తారు దాదాపు
మ్మ్ హు
వాళ్ళు చేసుకున్నప్పుడు మనం వెళ్ళడం మనం చే కున్నప్పుడు వాళ్ళు రావడం ఉంటది కదా ఇక్కడ అందుకే మనం చెప్ ప్పితే వాళ్ళు కూడా వస్తారు, వీలైన వాళ్ళు వస్తారు వీళ్లు గానోళ్లు రారు.
అవునవును
హ్మ్ అ
ఇట్లా ఏమేమి కొంటారండి మరి పెద్దెవరకి మీరు
పెద్దెవరకు సామాను ఇగ అంతే దేవునికి ఆమ్మకు అమ్మవారు కదా
హ్మ్
ఆమెకు బొట్టు, కాటికా, చిలికం హు దువ్వెన, గాజులు, అద్దం
ఆహా
అమే రొట్టె రొట్టె పెంక, కోలా, పీఠ ఆ సెన్ టు ఇది మనం లేడీస్ కు మనం లేడీస్ ఏం వాడుతామో అవన్నీ ఆమెకి తీసుకవచ్చుడు ఆ రోజు
అవునా అంటే దుర్గమ్మ అంట లేడీస్ దేవుడేనా అండి
ఆ లేడీసే అమ్మవారు కదా అమ్మవారు మనం ఆమెకు అన్ని అలంకరె అన్ని పసుపు ఆయితే ఇలా పసుపు కుంకుమ కలర్లు ఆయితీర్లా.
అవునా
గాజులు, బొట్టు పిల్లలు, సిలకం
ఆహా ఆ
ఆమె రొ ఇట్లా చాట, మొంట అవన్నీ తీసుకొస్తారండి. మన అమ్మవారి కన్ని మనం సెంట్ తో సహా మనము ఆడవాళ్ళు ఏం యూజ్ చేస్తారొ అవి మొత్తం అమ్మవారికి పెట్టుడే అవన్నీ తీసుకొస్తరు చాలా బాగా చేస్తరండి మా దగ్గర
అవునా
హూ
ఇట్లా కొలిసే వాళ్ళు మరి డబ్బులు తీసుకుంటార అండి
ఆ డబ్బులు తీసుకుంట్రూ వాళ్ళకు ఉంటది కదా
ఆహా
హు నైట్ అంతా తెలి ఉండి ఆ పూజ చేయాలి కదా తీసుకుంటరు నైట్ ఇగ నిద్ర ఎవ్వరు పోరండి అలాగియ అన్ని అందియాలి కదా దేవుని దగ్గర ఉండి ఊ ప్రసాదం వండుతారు
ఉహు
కో నైవేద్యం పెట్టాలి కదా నైట్ ఇదంతా నైటే అండుడే నైటే అండుతారుండి నైటే ఇవంతా చెయ్యాలి
హ నైవేద్యం ఏమి వండుతారండి మరి
బెల్లన్నం బెల్లం వేసి వండుతారు
ఉహు
మా దగ్గర అంతే అండి మేమైతే బెల్లాన్నం వండుతాం గారెలు చేస్తారు పూరీలు చేస్తరు తియ బెల్లటి బెల్లప్పాలు కూడా చేస్తారండి ఇవన్నీ తినే వస్తువులు అమ్మవారికి తినే వస్తువులు ఇవి
ఉహు
ఉ
ఇవన్నీ చేస్తరు అమ్మవారికి
చేస్తం మా దగ్గర మేము అన్ని ఇలా ఇవ అన్నీ చేస్తాం కంపల్సరీగా అమ్మవారికి
ఉహు అవన్నీ నైవేద్యం పెడతారాండి ఇక చేసి అమ్మవారికి
ఆ అన్నీ నైవేద్యం పెడతం బబ్బరిపప్పు గారలని పూరీలు పేసరు పప్పియి కూడా చేయొచ్చు
అవునా
ఆ
పొట్టు పప్పు చేేస్తారా మరి వట్టి నార్మల్ పప్పే చేస్తారా అండి
పొట్టుపప్పు అయినా చేస్తారు నార్మల్ ఇగ మనకి ఏది ఇష్టం అనిపిస్తే అది చేస్తారండి
అవునా
ఉమ్
చాలా పెద్ద ప్రాసెస్యే అండి దుర్గమ్మను చేయడం
అవునండి ముందు రోజు నుండే లైక్ రెండు మూడు రోజుల ముందులు ఉండేలే హడావిడి ఉంటది అవన్నీ మనం తయారు చేసుకోవాలి వారం రోజులు ముందే వాళ్ళలకు ఆమెను కొలిచే వారికి మనం ముందే ఫోన్ చేసి చెప్ప కోవాలి అలా పర్మిషన్ తీసుకోవాల ఎప్పుడు వస్తరా అని ఎప్పుడోస్తారు అని మనం ముందే వాళ్ళని తెలుసుకోవాలి వాళ్ళు ఈ రోజు వస్తారంటే మనం ముందు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవాలి
అవునవును
ఉ చాలా పని ఉంటదండి
బంధువులకి కూడా అవునండి బంధువులకి కూడా చెప్పుకోవాలి కదాండి ముందే
సరే అండి మరి
ఓకే అండి
హ బాయ్ అరే నా రకు నాయె స్కూల్లు